హలో సిస్ ఆ ఇప్పుడు వినిపిస్తాంది సిస్టర్
అదే ఇంతకు ముందు చెప్పారు కదా డబల్ కమిటా ఏల చేయలనేసి ఆ అదో సారి మీరు చేశాక మాకు ఆ
పె ఆ చేసినాక సిస్టర్
ఆ చెప్పండి మాకి ఫ నాది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది
ఆ చేసినాక కర్చీ ఆ చూపిస్తారు సిస్టర్ నీకు కూడా అంటే కుదిరితే రమ్మని అంటే ఆ పెడతాను ట్రై చేస్తాను సిస్టర్.
హమ్. హమ్. మండి మీ తోటలో ఏం ఫ్రూట్స్ ఉండవు కాయలు ఉండవా కాయలు ఏమిండవా.
జమ్మకాయలు ఉంటాయి జమకాయలు ఉంటాయి ఖర్జూ ఖర్జూరాలు ఉంటాయి.
ఇట్లా మాకు పంపియచ్చు కదా సిస్టర్
ఆ జామకాలు ఇంకా పింగులు సిస్టర్ ఖర్జూరాలు ఒక చెట్లో కాస్తన్నాయి సిస్టర్ ఐదు చెట్లు ఉంటే ఒక ఒక చెట్లో కాస్తున్నాయి. ఇవీ తో అట్లో చీనా చెట్లు ఉన్నాయి చె సిస్టర్ ఇదే
సిన వద్దులేండి మాకు మాకు కొంచెం కఖజురాలు పంపియండి చాలు.
ఖర్జూరాల. అవి మా ఒక చెట్లోనే కాస్తాయే మా ఇండేటివి మాత్రమే తీసుకొని తింటాం
హ బనే కాస్తాయాక ఒక కేజన కాస్తాయా
కా అన్నేం అంటే కాసినాయీ అంటే డైలీ కొన్ని కొన్ని మాగుతాయి
ఆహా మీరే బెస్ట్ సిస్టర్ అన్ని పెంచుతున్నారు మా దగ్గర ఏంది లేవ్
ఉమ్ మాకు ఇంటి దగ్గర ప్లేస్ లేదు సిస్టర్ అందుకని తోటలో పెట్టినాం
మాకు రెండూ లేదు సిస్టర్
అయ్యో
మాకు ఇంటి దగ్గర గూడా ప్లేస్ లేదు సేమ్ పట్నం లేదు లేదు పొలం ఉంది కానీ అంతే
ఇంకెక్కువ వెళ్ళరేమో
వెళ్తాం కానీ మాకు తోటలు అట్లా లేవు అన్నమాట
ఓన్లీ చెన్ ఒక్కటే ఉంది
ఆ
హు
అక్కడ ప్లేస్ లేదు ఇక్కడ ప్లేస్ లేదు ఇంటి ముందర అంత పెట్టం వర్షాకాలం పండించే పంటలు కాబట్టి
ఉమ్ అవి వర్షం ఉన్నప్పుడు మాత్రమే కాస్తాయి మిగతా టైమ్ లో కా
అందుకే సిస్టర్ మీరు వస్తే మాకు తీసుకోరండి ఫ్రూట్స్
ఉమ్ తీసుకొస్తాం సిస్టర్ ఖచ్చితంగా
ఫ్రూట్స్ పళ్ళు మళ్ళ అవి తీసుకోరాండి ఫ్లవర్ పూలు
ఉమ్
ఏమంట ఎత్తుకోరాని మాకి
వంటలు
ఆ అన్ని దీసుకోరండి సిస్టర్
బైక్ డ్రైవింగ్ వస్తదా సిస్టర్ మీకు
రాదు సిస్టర్ ట్రై చేశాను ఒకసారి ఇంకా కాళ్ళు పన్నాను కాళ్లు నొప్పైంది పట్టించుకోలే ఆ పడిన ఒకసారి కిందకి
ఏది స్కూటీనా ఆ
ఎక్సెల్ బండి
ఏది టివిఎస్ ఆ
అవునవును ఇంకా ప్రయోగాలు చేయలేదు సిస్టర్ ఇంకా అ సైకిల్ అయితే వచ్చు ఓకే మంచిది సిస్టర్
బైక్ వస్తది
ఉమ్
ఆటో గూడా ఒకసారి ట్రై చేసిన సిస్టర్ అది థర్డ్ వీక్ ఇంకేది రాదు సిస్టర్ అట్లయి కొంచెం సైలెంట్ అయిపోయినట్టు
బో మీరు ఆల్ ఇన్ వన్ లాగా ఉన్నారు అమ్మయ్యా అన్ని నేర్చుకుంటున్నారు మాకు భయమేస్తంది
హా
అంతే కదా అన్ని వచ్చిన వాళ్ళ దగ్గర అన్ని రాని వాళ్ళు ఇంకా నేర్చు
ఏం కాదులే సిస్టర్ పర్లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను ఒకవేళ ఎంకరేజ్ చేస్తాను
ఎప్పుడు
ఎప్పుడైనా సిస్టర్ మీకు టైమ్ ఉన్నప్పుడైలా అడగచ్చు అడిగిన వెంటనే నేను చెప్తాను
మీ వదినకు జ్వరం వస్తుం అని జెప్పినవ్ తగ్గిపోయిందా
అది కొంచెం తగ్గుతనే నేను లేసి మొత్తం పనంత జేస్ కుంటే మళ్ళీ వచ్చి కూర్చుంటుంది
వస్తటుంది
మా మార్నింగ్ మార్నింగ్ రాగి జావా త అవుతా అంటే బాగుంది సిస్టర్
మ్మ్ తాగండి
ఆ రోజు చేసుకొని తాగుతన్నాను నేనే కాక మా ఇంట్లో కి చేస్తన్న
బెస్ట్లే ఆ టీ దాన్లకన ఇవే బెస్ట్
ఆ అస్సలు కొంచెం కూడా మిగిల్చారు సిస్టర్ మొత్తం అంతా అయిపోతుంది
అవును దాంట్లో ఒక పల్ బస్తార ప పోరా మీరు
పోస్తారు సిస్టర్ నేనైతే
బెస్ట్లేండి అడగుడం బగుంటుంది నాకు కూడా తెలియదు ముందు పాల్పోస్తారు అందులో కాని
ఓ
ఒక పాప చెప్పిందా మా స్నేహితురాలు
ఆ
అలా తెలిసింది నాకు అయ్యో పోస్తారా అనేసేసి నాకు తెని కూడా తెలిదు
ఉహు
అందుకు అడుగుతున్న
అలా సిస్టర్ వేస్తాం నేనైతే వేస్తా ఉంటే వేస్ బెల్లం వేస్తస్తాన నేను బెల్లం వేసి ఫస్ట్ బెల్లము నేళ్ళు ఆ రాగి పిండే కలిపి బాగా ఉండలు కట్టకుండా కొద్దిసేపు బాగా కలిపినక చూస్తారు ఆ కలిపిన తర్వాత ఆ గ్యాస్ మీద ఉంటాయి గ్యాస్ మీద పొయి ఉంటే పొయ్యి మీద రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం మన కంఫర్టబుల్ పెట్టేసుకొని అది బాగా ఉడికే వరకు కలి పెడతనే ఉండాలి లేదంటే ఉంటలు కట్టుంది
అవునవునులే అండి పిడి పిండి అయిపోతుంది
ఆ అంతా ఒంటలుంటలు కడుతుంది ఏం బాగుండదు ఆ అట్లా వంటలు కట్టుకోకుండా బాగా తిప్పుతా ఉండాల అనమాట తిప్పింతర్వాత అది ఉంటలు ఎంత కట్టుకోకుండా బాగా ఉడికిందంటే అప్పుడు ఉడికిన తర్వాత పాలు పోస్తరు పైన
అంటే అది
నాక కొద్దిసేపు ఉడికిస్తారు
అవునవును అంటే
ప్పండి సిస్టర్
ఇంకా మిగిలిత సబ్ మాది కొసేపట్లా ఊహించుకో కొంచెం మిగులుతుంది అనుకో అదే మన్ చేస్తాం కదా గంజి మిగులుతుంది అనుకోకసేపు దాన్ని మరీ ఈవినింగ్ తగలనుకో అప్పుడు కొంచెం ఆర్డర్ పోసి అదిసేపు వేట్ చేసుకుంటారా దాన్ని
ఏం లేదు సిస్టర్ బాగుంటుంది ఈవినింగ్ దాకా కూడా బాగుంటుంది ఇంత కూడా ఏం రాదు
గట్టిగా అయిపోతుంది కదా
ఆహా లేదు లేదు ఇగ గట్టిగా ఉండేది బాగుంటుంది అస్సలు కొంచెం కూడా ఏము ఉండదు
ఎంట్రా ఎదో ప్రే ప్రేమ ప్రయోగాలు చేసింటే గట్టిగా అయిపోయిండా ఈవినింగ్ కల్లా అ సాయంత్రం కలా అదే నాకు గుర్తులేదు అందుకే అడుగుతున్నా
పాలు పాలు పోసిన పోయికపోయినా మీరు పిండి ఎక్కువ వేసింటే గట్టిగా అయి ఉంటుంది అంటే కాలయ కాలే కలుతాన్నప్పుడు కొంచెం పల్చా ఉంటుంది చల్ల అయితే ఆటోమేటిక్గా
గట్టిగా అయిపోతుందా
గట్టిగా అయితుంది కాబట్టి మనం కొంచెం పలచగనే చేసుకోవాలా
ఉహుమ్
ఇప్పుడు నేనైతే ఎంత చేస్తానంటే అర్ధశేరు అంటే
తెల్స తెల్స గా అర్ధ లీటర్
లీటర్ కాదు
అర్ధ సేరు అన్నా కూడా ఇంక అదే వస్తుంది కదా
ఆహా అన్నం చేస్తాం చూడు సిస్టర్ ఆ పావు అద్దసేరు అంటారు చూడు సేరు అర్ద్ సేరు అట్లా అర్ద్ సేరు బాగ ఉడికే అన్నం ఆ తప్పి అంటే అది తీసుకొని బౌలు తీసుకున్న తర్వాత దాన్ని ఆ ముక్కల భాగం అంతా ఆ నీళ్ళు పెట్టేస్తా పెట్టి
ఆ
అంతే ఆ చేస్తా ఒక్కోరు మూడు నాలుగు గ్లాసులు కూడా తాగుతారు
మో బాగానే చెస్తారు అట్లా అయితే
ఆ దాన్ని ఎండుక పో దానికి ముక్కాల భాగం నీళ్ళు పోసి దాంట్లోకి చక్కెర తూ చక్కర మన దగ్గర ఉంటే చక్కర లేదంటే నేనైతే బెల్లం ఎ క్కువ వేస్తా సిస్టర్ మేము ఆవులకి ఎక్కువ పెడతాం ఆవులతో పాటు మనుషుల కూడా అదే తెస్తాం
అసలు తినోచ్చా
అంటే బా మామూలు బెల్లమే వైట్ కలర్ ది
వైట్ కలర్ లో ఉంటుందా బెల్లము
అంటే ఎల్లో ఈషు
ఆ
అదే ఆ అది ఒకటిన్నర ఉంట పెటేస్తా దాంట్లోకి
హమ్
అట్లయితే బాగా స్వీట్ బాగా కలిసిపోతుంది అ సరిపోతుంది తి బాగా ఆ బాగా దంచి వేస్త తా సిస్టర్ అట్లా చేేస్తే లేట్ అవుతుందని ఉడకడానికి దంచి వేస్తా వేసిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు ఆ ఏంది రాగి పిండి ఉండ్లే సిస్టర్
ఆ జల్లెడ పట్టి ఏస్తరా అట్లే ఏస్తరా
అంటే వెన్ అప్పుడప్పుడు మనం ఆడిచ్చుకొచ్చిందయితే జల్లడేం పట్టాల్సిన అవసరమేం ఉండదు
ఆహా
దాంతో పాటు ఇది కూడా ఏస్తాము ఏంది అయేది ఆ అంటే జల్లిడ పడతాము లేట్ గా ఉంటే పిండి ఒక వారం పైన ఉంటే వారం పది రోజుల పైన లేదంటే గిన వేసేస్తాం సిస్టర్
అంతే అంతేలే
అది ఒక గ్లాస్ ఉండొచ్చు టీ గ్లాస్
ఆ
దాంట్లోకి ముక్కాల్ భాగం తీసుకొని వేస్తా నేనైతే లేదు అంటే గిన చేత్ త్తో అయిన వేస్తా అందాస్ మీద అది పర్టికులర్ గా ఇన్ తని నాకేం ఐడియా ఏం అవసరం లేదు నేను చేత్తో అయినా వేయగలను అలవాటు అయింది
ఊమ్
ఇంగ అంతే సిస్టర్ బ బా కలియపెట్టి ఉడికే వరకు పెట్టేసేసి బాగా ఉడుకుతాంది పొంగొస్తాంది అని అన్నప్పుడు పొంగొచ్చే వరకు పెద్దగ పెడతా మంట పొంగొచ్చిన తర్వాత చిన్నగ పెడతా ఉడుకు ఉడికేవాళ్ళు ఉడికేదాకా కొంచెం గట్టి పడేది వరకు కొంచెం గట్టిగా అయిందని మనకు కనిపిస్తుంది అప్పుడు పాలు పోసి కొద్దిసేపు ఉడికిస్తా సిస్టర్
కాసేపు చల్ల గారిన తర్వాత తాగొచ్చు
ఊమ్ చల్లగయిన తర్వాత ఎప్పుడైనా తాగొచ్చు అది సాయంత్రం వరకు గాన్లే అస్సలు ఇంత కూడా ఏమి ఉండదు పొద్దున్నే ఎట్లా చేసింటమో అట్లే ఉన్